హలో నమస్కారం అండి
బాగున్నారండి
ఆ మేము బాగున్నామండి మీరేలా ఉన్నరండి
మేం బాగున్నామండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరండి
మేము కూడా తిన్నామండి
ఇ మీ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించడం కోసం కాల్ చేసామండి
దన్ తప్పకుండా అండి సేకరించండి ఏ టాపిక్ చెప్పాలా అండి
అంటే మీకు ఓ ఎక్కడ ప్రయాణం చేయలా ఏ ప్లేస్ అంటే మీక్ కున్ని ప్రయాణం చేసేక్
అంటే నేను ఎక్కువగా ప్రయాణం చేసేదంటే బస్సుల్లో చెయనండి
నేను ఎక్కువగా ప్రయాణం చేయాలనుకునేది ట్రైన్స్లోనే అండి దేవస్థానాలకి అక్కడ ఇక్కడ ఎక్కువ పోవడానికి నేను చాలా ఇష్టపడతానండి అంటే ఫ్యామిలీ పరంగా
ఆ అండి
అంటే ఇంగ ఫ్రెండ్స్తో అయితే ఇంగ బైక్ లో వెళ్ళాం కానీ కార్ లో వెళ్ళడం గాని ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటా బీచ్
ఆ అండి ఆ అండి
అక్కడ ఇక్కడ వెళ్ళడానికి అయితే నేను చాల ఆసక్తి
అంటే ఎక్కువ మీకు నచ్చిన ప్లేసు
అంటే నాకు ఎక్కువగా నచ్చిన ప్లేస్ పాండిచ్చేరి అండి
అ అండి
తే అండి
ఆ అండి
పాండిచ్చేరిలో బీచ్ ఉంటుంది కదా
ఆ అండి
ఆ సన్ రైజ్ ని సన్సెట్ ని మనం బాగా చూడొచ్చండి బాగా
అంటే మీరు కేరళ సైడ్ వెళ్ళారంాండి
లేదండి వెళ్ళలేదండి కేరళ సైడ్
అ అం
మీకండి మీకే ప్లేసులో అండి మీరు అక్కడ ఏదాంట్లు ఎక్కువగా పోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఈ మీ ఇష్టమైన ప్లేస్ లేవండి
చెప్తానండి తప్పకుండా చెప్తానండి నేను ఎక్కువ ప్రాధాన్యత పోయే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే ట్రైన్ లోనే అండి
అవునా అండి
మేమందరం
అంటే మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితాంది
అ అండి
ఆ ఇప్పుడు క్లియర్ గా వస్తాంది ఇప్పుడా క్లియర్గా వస్తాదండి
అ నేను ఎక్కువ నాకు ఇష్టమైన ప్లేస్ ఏమంటే కేరళలో ఉన్నా మున్నారండి కేరళ స్టేట్లో ఉన్న మున్నరికి ఎక్కువ మేము పోతామండి
అవునా అండి
ప్రతి సమ్మర్ సీజన్ అక్కడ బాగుంటందండి వెదర్ అదంత వాతావరణం బాగుంటాది మేము అక్కడే ఎక్కువ పోతామండి
ఆహ అంటే అక్కడ వాతావరణం మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారండి తెలుసుకోవచ్చా
ఆ తే తప్పకుండా అండి అంటే అక్కడ ఎక్కువ సమ్మర్ టైమ్ లో ఎక్కువ వేడిగా ఉన్నదండి ఈ ఏమి ఎట్లాంటి సీజన్ లో అయినా మామూలు టెంపరేచర్ అండి చల్లగా నార్మల్ గా ఉంటాదండి అక్కడ ఎక్కువ వేడి అనేది అట్లాంని ఎక్కువ చెట్ల ద్వారా పచ్చి గాలి
అవునండి
అట్లా చల్లదానిని బాగా పొందొచ్చండి అక్కడ
అవునండి అంటే అక్కడ క్లైమేట్ కూడా చానా బా బాగుంటుందండి కూల్గా
ఆ అదే అండి అక్కడ చెట్లు ఎక్కువుంటాయి కదండి దానికి అ చెట్లు ఎక్కువ ఉండడం ద్వారా చల్లదనం ఎక్కువ ఉండాదండి
అవునండి
ఆ తర్వాత ఇంకా మీరు చెప్పినట్టు పాండిచెర్రీ కి పోత అన్నది అది కూడా ఆడ బీచ్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ బాగువుంటాదండి అక్కడ
అంటే మీరు ఎప్పుడన్నా దేవస్థానాలకు వెళ్ళారా అండి
ఆ దేవస్థానానికి పోతా ఉంటామండి అంటే దేవస్థానం అంటే ఇప్పుడు
అక్కడ ఎలా ఉంటుందండి వాతావరణం
నెల్లూలో బానే ఉంటాదండి ప్రశాంతంగా మీరు పోతారండి దేవస్థానముకు
అవునండి మేము చాలా ప్లేసులకి వెళ్ళామండి దేవస్థానాలకి
ఆ ఆ ప్లేస్ చెప్పగల రండి అట్లా
అంటే ప్లేసులు చెప్ప చెప్పడానికి వీలు కాదండి మాకి
ఆహ్ అండి.
అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మరీ ఇప్పుడు ఒక. వన్ వీక్ తర్వాత మరి మేము వెళ్తామండి. దేవస్థానంకి ఆహ్ రొట్టెల పండుగని అక్కడ బాగా జరుపుకుంటారండి.
అంటే ఆహ్.
మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అండి.
ఆహ్ తెలుసు తెలుసు అండి.
ఆహ్ అందుకనే ఆ దేవస్థానాలకి ఎక్కువగా వెళ్తూ ఉంటానండి.
ఆహ్ నేను ఎక్కువ పోయేది కూడా ఆ దేవస్థానంకే అండి.
అవునా అండి.
పీర్ల పండక్ ఆహ్ చెప్పండి.
అంటే మీరు ఎక్కువగా ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టపడతారా అండి.
అంటే నేను ఎక్కువ నేను మామూలుగా ఫ్రెండ్స్ తో పోవడానికే ఇష్టం. ఇష్టపడతాండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ స్పెండ్ చేస్తా ఉంటున్నా టైం.
అవునండి. అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారండి మీరు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ. వేళ్ళినప్పుడు.
అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్మెంట్ తో ఉంటారు కదండి మా. మామూలుగా ఇప్పుడు బస్ లో వెళ్తే పాటలు ఆటలు అట్లా.
అవునండి.
పాటలు ఆటలతో కూడేట్లు ప్రయాణం జరుగుతది కాదండి.
అవునండి.
ఎక్స్పీరియన్స్ అన్ని ఇంక ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇంకా సరదాగా మాటలు. ఆటలు పాటలు అన్ని కూడి ప్రయాణం చేస్తామండి.
అవును అండి.
మీరు ఎ ఎలాంటి ప్రయాణం. అండి. అవునండి. ఆహ్. సోలో అవుతమండి.
హలో అండి కొంచెం వాయిస్ బ్రేక్ అయితాంది ఇంకోసారి చెప్పగలరా.
మీరు ఎలాంటి ప్రయాణం ఇష్టం అండి మీకు సోలోనా లేకపోతే ఫ్యామిలీ. సోలో పోవడం ఇష్టమా.
అంటే నేను సోలోగా అయితే ఎక్కడికి వెళ్ళానండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్.
ఆహ్ అండి.
నేను ఎక్కువగా వెళ్ళడానికి అంటే నేను పోయే ప్లేస్ని బట్టి చెప్పగను అండి ఆహ్. అంటే దేవస్థానాలకు అయితే ఎక్కువగా ఫ్యామిలీతో వెళ్తానండి.
ఆహ్ అండి.
అంటే దేవస్థానాల కంటే ఇంకా ఫ్యామిలీతోనే వెళ్ళినప్పుడు అక్కడ చానా బాగుంటుందండి.
ఆహ్ అండి.
లో నా కుటుంబంతో వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా. బాగా ఆడ ఇంగ. ట్రైన్స్ లో కావచ్చు బస్సుల్లో కావచ్చు పాటలు పెట్టుకుంటా అలాగ మన ఏంజయ్ మనదే అండి ఇంకా పిల్లలది
అవునండి
ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్ళాడంటే ఇంగ ఇంకా అక్కడన్నా అంటే హిల్ క్లైంమ్ చేయడం ఇప్పుడు మామూలు హిల్ ప్లెన్ చేస్తారు కదండి అలాంటి తావా లేదా బీచ్ లో అక్కడన్నా ఎంజాయ్ చేసే ప్లేస్లు ఉంటే ఫ్రెండ్స్తో వెళ్లడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానండి నేనైతే
మీరు ఇంట్లో మీకు సౌకర్యంగా ఉంటద లేకపోతే ట్రైన్లో పోవడం సౌకర్యంగా ఉంటదండి
ఆల్వేస్ ట్రైన్ లో వెళ్ళడానికే నాకు చాలా సౌకర్యంగా ఉంటుందండి
అంటే ఆ కారణాలు చెప్పగలరా అంటే ఎక్స్పీరియన్స్ చేసింటారు కదా
అవునండి తప్పకుండా చెప్తానండి అంటే బస్ బస్సులు ఎలా అంటే ప్రతి స్టాప్ కి నిలబడుతుంది బట్ లేటుగా వే మనం అనుకున్న టైం కంటే లేట్గా వెళ్తామండి బస్సుల్లో అయితే
అవునండి
ఆ మద్యమద్యలో స్పీడ్ బ్రేకర్లు కావచ్చు అలా వచ్చినప్పుడు వా వామిట్స్ అవ్వడం
అవునండి
అలా జరుగుతాయని నేను ఎక్కువగా లైక్ చేయనండి బస్సు ప్రయాణం అయితే
అవునండి
ఇంకా ట్రైన్ అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటుననండీ అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు అనను
అవునండి నేను ఎక్స్పీరియన్స్ చేశానండి
ఆ అదే మనం ఏ టైం కంటే ఆ టైం గ్యారంటీ ఆ ట్రైన్ ఆ ఉంటుందండి అంటే ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ అంటే డే టైంలో ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ట్రైన్ లేట్ కావచ్చు ఆ ఆ టైం అంతా ట్రైన్ అంతా ట్రైన్ డ్రైవరు ఇంకా పైలట్ లోకో పైలట్ అండి నైట్లో కవర్ చేసేస్తారండి ఆ టైం అంతా అంత ఫాస్ట్ తో పోతుందండి అందుకని ఆ ఎక్స్ పిరియన్స్ నాకు చాలా బాగా ఇష్టం అండి
అవునండి
కాదండి మీరు ట్రైన్స్ లో ఎక్కువగా వెళ్ళారా అండి ఎప్పుడన్నా ప్రయాణాలు చేసారా అండి
ఇంకా మీకు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేసేప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏం కదండి
అవునండి నాకు రావండి ఫ్యామిలీ మెంబర్స్క్ వస్తాయండి మా బావ ఉన్నాడండి ఒకడు మల్లాపులు ఈ మిర్రర్ సైడ్ కూర్చొని ఇంక కక్కుతానే ఉంటాడండి విండోస్ సీట్ హలో హలో హలో
హలో హలో అండి
హలో ఇనపడుతుందాండి హలో హలో
పని
ఇనపడుతుందా అండి హలో
థ్యాంక్ యూ అండి మీకు తోచిన సమాచారం అందించినందుకు
మీకు కూడా ధన్యవాదాలండి